ఆ ఆ చెప్పండి హల్
మీకు సిగ్నల్ సరిగ్గా ఉందా అండి
కొంచెం వినిపిస్తది కొంచెం అట్లా సరిగా వినిపిస్త చెడం లేదం
అవునా
వినిపిస్తుంది మీ వాయిస్ బానే వినిపిస
ఆహ మీది మొబైల్ కొంచెం చేవు దగ్గర పెట్టుకుంటారా
డి
ఆ ఇప్పుడు బా వినిపిస్తుందండి ఏం జేస్తున్నారండి
ఏ అంతా పని అయిపోయిందండి
ఊహు
హ
మీకు పని మనిషి ఉన్నారా అండి
లేరండి నేనే ఒక పని మనిషిని ఇంట్లో
ఎందు కండి అలా అంటున్నారు ే అ
మన హ కూడా మన పనులు ఆరోగ్యం కూడా బాగుంది ఏం చేస్తాం ఇల్లలుకితే కట్టలుకు త తూస్తున్నాము న ఏ కా దంచేటివి లేదు ఇసిరేటివి లేవు ఫంచది ఎన్ని మీ చేస్తాము అని వేస్తున్నాంంకా ఏం పనులు ఉంటాయి కనీసం ఆ ప చేసుకోకుంటే నా శరీరామంతా కీ ఖర్చు అవుతుందండి
అవునదేం నిజమే
ఆ చేసుకుంటుంటేనే అప్పుడు నీళ్ళ బిందెలన్నా మోస్తుంటిమి
మీరు మోస్తున్నారా
అప్పుడు మోస్తా
ఊహు అంటే మీకప్పుడు బావిలవున్నిన్నాయా
ఆ బావిళ్ళదిసుకుంటుంటాయి బోరింగ్లు వస్తుంటాయి సదాలక్ష్
ఊహు
కుళాయిక రోజు పొద్దున పూట ఒక్కటి ఇడుస్తాడు ఇంగ యాడ సరిపోతే అప్పుడు ట్యాంక్ ఇల్ లేవు గదండి లు ఉంటున్నాయి
అంటే ఒక వీళ్ళ అప్పుడు వాటర్ రాకుంటే ఆ రోజు ఇంగా నీల్ అంతా ముండవ
అంతే నింపి పెట్టుకుంటాం అందుకే అన్ని తింద ఒ తొట్టికి మళ్ళా మరుసటి రోజు వస్తాయి ఎందుకే గిన్నెలు నింపి పెట్టుకుండేది గిన్నెలకి బిన్నెలకి బ్యాకెట్లకి
ఒకవేళ రెండు మూడు రోజులు రాకుంటే ఎట్లండి
అంత ఏం ఉండదండి రెండు మూడు రోజులు ఏమి రాదు ఒక రోజు అంతే మూడు రోజులు రాకుంటే ఇరువు పరుగు వాళ్ళకి మదాయి మోటార్ కాకుండా భూమిలో మోటర్లు అప్పుడు ఉన్నాయి కదా అ ఆ ఆ అనప్పుడు తె అట్లా ఇస్తున్నారు న ఎండల కాలంలోనే మరీ చలి కాలంలో వర్షాకాలంలో ఏమి ఇబ్బందులు నీళ్ళకి అప్పుడు ఎండల కాల కొంచెం ఇబ్బందిగా ఉన్నది అంతే
మ్మ్ హ్మ్ అవునండి
మీరు తిన్నారాండి
ఆ తినానండి చపాతి తిన్నాను
హ్మ
మీరు
నేను దోస తినానండి
హ్మ గుడ్డు దోశన
నేను తిననుండి ఎట్లా గుర్తుకొస్తా మా ఆయన తినడు నేను తినను
మ్మ్ హ్మ్
మేము మామూలు దోశలే
అవునులేండి
ఉ మాకు అలవాటు లేవు అట్లా
హ్మ
గుడ్ ది అనేది
మ్మ్
మ్మ్
ఇంకేమండి చెప్పండి ఏమన్నా
మీర ఏం చేస్తున్నారంండి
ఏం లేదండి పడుకొని ఉన్నాను ఇంకా
ఆ మా కూడా కరెంట్ పోయినది ఇప్పుడు దాకే వచ్చింది నని పడి చేసుకోలేదు కొంచెం చీకటిగా ఉంది అ చార్జింగ్ బల్బ ఉంది
ఆహా ఏమండి మీరు దగ్గుతున్నారు
మామలు పొరబ్యొయిందండి మాట్లాడుతుంటే ఒకసారి అట్లా పరబ్ పోతుంది
ఊ హఅవునులేండి
హ
హ ఈ మధ్య ఎక్కడికి పోలేదా అండి మీరు
ను వెళ్ళమండి మన్న నంగళూరుకి వెళ్ళము
అ
ఆరళకట్టకు అంద నందలూరులో సోమనాథ స్వామి ఉన్నాడు కదా టెంపుల్కి వెళ్ళాం
అవునా మత్త ఇది సండీ అ కడంలొ
ఏమండి
మాకు తెలీదండి అది ఎక్కడ ఉందో
న తెల్గు కడప జిల్లా ఈ ఒంటి మి ట్ట నందలూరు ఒంటమిట తెలుసు కదా రాములవారి గుడి
ఆ ఆ
హ
అక్కడేనా
అక్కడే అండి దగ్గర ఒంటమిట్నేంచి టెన్ మినిట్సే
ఆహా అవునండి
చాన అంతే
హ హ
ఆ
మీర ఎప్పుడు తరచుగా వెళ్త తంటారా
తరచుగా అంటే ఇంత ముందు మా వాళ్ళది పెళ్లికి అట్లా పోయినాము
హ
ఇప్పుడు ఒకసారి వెళ్ళాము మళ్ళీ ఏ వస్తే మా వాళ్ళ శ్రీమంతం అవుతుంటే అప్పుడు ఒక్కసారి అండి నావు ఇప్పుడే అలా పండే
హ్మ్ హు
హ్మ్ మీరు పోలేదా అండి ఏనండి
పెండిలి ఎట్లా చేస్తారండి మీరు
రంది బా ఆ చేస్తారండి మా ఇండ్లల్లో
హ్మ్ హు ఎన్ని రోజులు ఉంటుంది
ఎన్ని రోజులు అంటే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అంటే చేసుకునే వాళ్ళని బట్టి కొంతమంది ఒకటె రోజులోనే కొన్ని అన్ చేసుకుంటారు మెహందీ ఫంక్షన్ అని హ్మ్ ఇంకా అదే ఫ్రెండ్స్ ఉంటారు ఏ అండి
స్టార్టింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అయి
కాబట్టి ఇప్పుడు మనం పెళ్లి ఖాయం అయింది అనుకోండి ఆ ఆ నిశ్చితార్థం అని ఎంగేజ్మెంట్ అని ఉంటుంది నిశ్చి తర్తం లాగా అప్పటి నుంచి మీ స్టార్ మాట పలుకులని ముందు మాట పలుకులు అయిపోతాయి నిశ్చితార్థం చేసుకుంటారు నిశ్చితార్థం అయిపోయిన ని నుంచు ఇంగ మనము ఇంగ పెళ్లి పనులు ఇంట్లో మొదలు పస్టు నే బియ్యం చేచి పసుపు కొమ్మలు దంచిచ్చి మొదలు పెడితే పెళ్లి పనులు అ చేసుకోవచ్చు అనేది స్ట కింగ ముందా అప్ మొదలు పెడతారు అది అయిపోయిన తర్వాత ఇంగ చీరలకి వెళ్ళడము నగలకి ఆ అట్లా అది వెళ్తామ్ అండి అన్ని అయిపోయిన తర్వాత మ్యారేజీ మంచి రోజులు చూసి పెట్టుకుంటారు కదా అప్పుడు ఓ ముకా ఒక రోజు మ్మ్ హు కూతురు క అబ్బాయి అయితే పెండ్లి కొడుకు ఫారంటాం అమ్మాయి అయి
ఫస్ట్ అక్కడ చేస్తారా
ఆ బాగా తలంటాయి తలంటాలంటే రంగు నీళ్లు పోసి ఆ బాగా పేరం మం బాగా చేస్తారండి మా ఇండ్లల్లో
ఉహుం
అది అయిపోయిన తర్వాత ఉమ్ చేశారండి
ఆహా
అప్పుడు మేము మా పెళ్ళిలో కూడా రంగు నీళ్ళు తక్కువ లేదు మాములే పెళ్లి కొడుకునే చేస్తున్నారు బాగా ర విష క్షణాని నైట్ ఐదు రూపాల లాభం మాదిరి చేస్తున్నారు మా ఉదయం పెళ్ళి అయింది బాగా అంగ రంగ వైభవంగా రన్ చేస్తున్నారు
అవునులేండి
ఆ ఆ ఇళ్లలో పెళ్లి బాగా డాం డుమ్ గా చేస్తారు
భోజనాలే మేం పెడతాం చెస్తారండి
భోజనాలు కడుపు నిండి పోతుంది తిననికి కూడా ప్లేస్ ఉండదండి
అవునా అంటే ఏమేమి రకాలు ఉంటాయి
అంటే రకాలంటే మా నైట్ అయితే చూడు టిఫిన్స్ చపాతీ పెడతారు పాలక్ పన్నీర్ పెడతారు గో గోబీ పెడతారు మళ్ళీ చిప్స్ స్టిక్సా ఆ అవి పెడతారు స్వీట్స్ టూ రెండ ర కాలు పెడతారు మళ్ళీ మసాలా వడాని రోశ ఎని అ ఈ సంకటి కూడా పెళ్ళిళ్ళలో చాల చాలా మంది చేస్తున్నారు నై ఉదయం నా రాత్రి రిసెప్షన్ కి పెడత స్తరు ఉదయం కూడా వా మధ్యానం భోజనానికి పెడతారు సంకటి అదే అండి చాలా పెళ్ళిళ్ళలో చూశాను కదా సంకటి మళ్ళి నైట్ ఇక్కడ అన్ని వేపుళ్లు రకరకాలు పొడులు చెన్నకాయల పోడి చింతాకు పోడి హాక్ బాగా మడి మొత్తం ఒక రెండు టేబుల్స్ త్రీ టే మూడు టేబుల్స్ వేసి అన్ని పొళ్ళ రకాలు, పచ్చళ్ళ రకాలు, మళ్ళీ ఇవి మనము పెసర్లు అవన్నీ ఉంటాయి. కదా అల్చందలు అట్లా మొలకలు కాకుండా ఫ్రై చేసి అవి పెట్టింటారు ఒడియాల బెడతరు ఇవి దోసకాయలు క్యారెట్ ముక్కలు మొత్తం అన్ని స్ల బిల్లలు బిల్లలుగా కట్ చేసి, అన్ని ప్లేట్లు పెడతారు. వడియాలు రకరకా లు పెడతారు. మనకు కడకున్ ఎండి ఈ ఆ నిండిపోతుందని ఏం తినలేదు పప్పుూ అన్నము రసము తాలింపూ అన్నీ ఉన్ వస్తాయండి పెరుగు
మీరు అన్నీ తింటార లేద కొన్నే తింటారా
అన్నీ తిననండి నాకు మసాలా ర అన్నాలు తినన్ నేను నాకు ఎక్కువ పెళ్లికి బోయ్ నా వంద స్వీట్ తింటా స్వీట్ తిన్న తర్వాత ఇంకా పప్పు కూర పప్పు ఉంటుంది కదా పప్పన్నం తింటాను ఇష్టపడితే రసం తినన్ తినాలంటే రసం అన్నం బరువు అవుతుంది స్వీటు వడగాని బజ్జీ కాని అట్లా ఏవన్నా పెడతారు కదా అవి తినే స్తే ఇంకానా ఎక్కువగా తినలేము ఇగ పెరగన్నం ని తినేస్తే ఆడికి సరిపోతుంది. ఇగ పెళ్ళిళ్ళలో ఐస్ ఇస్తరు కంపల్సరీగా
అవును కాంప్లిమెంట్రీగా లాస్ట్ లో ఇస్తారు
ఆ లాస్ట్ ఐస్ బాగా ఉంటుంది. ఆ ఐస్ తినే ఏస్తే ఇకా కడుపు ఫుల్ అవుతుంది అండి. నా చెప్పండి అతడు అట్టిపండు తింటే తీసుకుంటా లేదంటే లేదండి
అవునండి సరే అండి అయితే ఉంటాను
ఆ సర్లేండి
ఉ